హలో
మోన్నర
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాన్నానా ఏం చేస్తాన్నా
ఏం చెయలేదు ఊరుకనే ఉన్నాం
భోజనము అయిందా
ఆ పప్పు అన్నం చేసినా
అవునా మేము మొన్నయేమో పప్పు అన్నం చేసింది
అవునా
మా అమ్మ వచ్చిన రోజు ఆ అదే అంటే ఇక్కడ నేను చార్ వేరే కలి చేస్తది మా అమ్మకి సెట్ కాదని తినే కే పప్పు అన్నం చేసింటిమి హ
మీరేం చేస్తున్నారు ఇప్పుడు
నేను కాలిగానే పని అయిపోయింది ఇంట్లోనే కలిగా కూర్చొని ఉన్నను ఇంకేం పనిలేదు మళ్ళీ ఆఫ్టర్నూన్ కి చేసెక్కి ఇంకోసేపైనా చేస్తాను
అవునా మార్నింగ్ ఏ టైం కి తింటారు
మార్నింగ్ ఆఫీస్ లో టెన్ అట్లయితుంది ఇంకా ఇక్కడ అట్ల తింటాను ఎందుకంటే టైమ్ చేంజ్ అయిపో అతే గ్యాస్ట్రిక్ వస్తుంది కదా ఇక్కడ తొందరగా తిని డైలీ ఆఫీస్ లో టెన్ కి అట్లా తి
అహా ఆ
అందుకే ఇక్కడ కూడా టెన్ కె తింటాను
ఆఫ్టర్నూన్ ఏ టైంకి
ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ
అవునా
ఉమ్
మేము ప్రొద్దున నైన్కంతా తినేస్తాము ఇంక ఆఫ్టర్నూన్ టూక్ తింటాము
ఉ ఇన్ రోజులు ఆ మా ఆంధ్రలో ఉన్నప్ రెండు రోజులు నేను నైన్ కె కరెక్ట్ నైన్ కి టైమ్ చూసుకొని తింటా ఉం ఇంక ఇక్కడికి వచ్చినాక చేంజ్ అయి
అవును అంతే ఇంక ప్లేస్ మారితే ఇంగ టైమ్ చేంజ్ అయిపోతుంది
అది ఆఫీస్ పోయినప్పుడు నుంచి ఇక్కడ కూడా నైన్ ఎయిట్ థర్టీకి తింటాను ఎ ఇంక ఆఫీసు పోయినాక ఆ టైమింగ్ వేరు కదా ఇంగింట్లోనే అదే చేంజ్ చేసుకున్నాను
ఆ రోజు టిఫిన్సె తింటారా మార్నింగ్
ఆ టిఫిన్సె ఈ రోజు పూరిను మార్నింగ్ చట్నీను సాగు చేసింటీ
అవునా
ఉ
ఆఫ్టర్నూన్ రైసా
ఉ ఆఫ్టర్నూన్ రైస్ రైస్ కానీ ముద్ద కానీ మత్త్ ఉంటే ముద్ద చేస్ తదె
ఆ
నేను చేస్తాను నీటిగా కరెక్ట్ గా వచ్చేల్లెదు నేను చేస్తే
మీ అత్త వాళ్ళే చేస్తారా హెల్ప్ చేస్తాంటారా మీరు
ఆ నేను చేస్తాను ఇంటి దగ్గర ఉంటే చేస్తాను వీకాఫ్ ఉన్నప్పుడు ఆ ఉంటాము కాబట్టి
ఆ
మీరు ఆఫ్టర్నూన్ కీపప్ పోను
ఆ పప్పును రైస్ చేసిన అప్పుడే
ఉ ఆఫ్టర్నూన్ ఎన్ని గంటలకు తింటరా
మేము రెండుకు తింటాం ఆఫ్టర్నూన్
ఉ
ముందే బాబుకి తినిపిచ్చేస్తాము ఆ తర్వాత మేం తింటాం
అవున్లా
ఇంక మరీ తిన్న తర్వాత ఇంక కడిగేసి ఇంక కొద్దిసేపు ఇంకా టైమ్ ఉంటది కదా ఫోర్ వరు ఇంకా అట్లా అట్లా ఒక్కొక్కసారి టీవి చూస్తాము ఇంకా ఆ తర్వాత ఫోర్ అయిన తర్వా అత మరి ఇంట్లో కసువులు ఊడ్చి
హ్మ్ క్లీన్ చేసుకునేదంతా ఉంటుంది
తాగి
హుమ్
ఇంక అప్పుడు ఏం పని ఉండదు సిక్స్ వరకు మరి సిక్స్ నుంచి నైట్ కి ప్రిపేర్ చేసుకుంటాం
ఉ మేము అంతే అంటే టీ తాగేది అట్ల ఏం లేదు అలవాట్లేదు మా మాముకి అప్పుడు హెల్త్ పా ఉండాయి అంటే తాగద్దు అని చెప్పినారు ఆ తాకూడద అని చెప్పినారు టీ కానీ కాఫీ కానీ
అనా
చేసుకోవచ్చు పాలు మాత్రం మిక్స్ కాకూడదు అన్నారు ఇంగ అందుకు మానేష్ అన్నారు మా హస్బెండ్ తాతరు తక్కువే
అహ
మా అత్తం తాతది
ఆ
కొన్ని నేను అసలు తాగేదే లేదు మానేశినాను నేను గంజి చేసుకుంటన్న ఆ గంజి చేసుకుంటన్న అంతే
ఉహు అది కూడా బాగా హెల్త్ కి మంచిదే
ఉమ్ చలవ చేస్తుంది ఎండకాలము
అవును
అందుకు నేను అదొటి చేస్తున్నది ఇంకంతే
ఎక్కడికి బయటికి వెళ్ళలేదా?
ఆహ లేదు ఈరోజు ఇంట్లోనే
ఆ పూజ ఎప్పుడు చేస్తారు?
పూజ మార్నింగ్ చేస్తాము ఈవనింగ్ చేస్తాము. ఆమ్మో సోమవారం పూట అంత క్లీన్ చేసి
ఆ
టెంకాయ కొట్టి ఆ పూజ
మీరే చేస్తారా?
అవునుం ఏం లేదు ఆతను చేత్తారు. మ్ అ
సోమవారం బా చేస్తారా?
నేను హెల్ప్ చేస్తాను పో మీ దాంట్లో అంతా తలసని చేసింటాను నేను హెల్ప్ చేస్తాను అంతా ఇంకంతా రెడీ చేసి పూజ చేసి టెంకాయ కొడుతుంది.
కొడతారా?
ఆ ప్రతి సోమవారం
ఏదన్నా తీపి చేస్తారా ఆ రోజు?
బియం కి ఇచ్చింది బియ్యం అవన్నీ అట్లా పెట్టింటాను కదా చేసుకోవాల అనుకుంటే దాంట్లో బియ్యం కొన్ని తీసుకొని నార్మల్ బియ్యం తీసు కొని చేసుకుంటాము.
అవున
మ్ ముందు సోమవారం చేసింటిమి. ఇంకా ఉన్నాయి వడి బియ్యంవి ఇయము మళ్ళీ ఎప్పుడు కావాలంటే చేసుకుంటాం.
ఆహా ఎప్పుడు చేయ్యాలనుకున్నా ఆ బియ్యంతోనే చేస్తారా?
మ్ బియ్యం తోనే
అ
మీరు?
మేము ఏదైనా పండగ అట్లా వస్తే చేస్తాము ఇంకా నార్మల్గా మేము సాటర్డే పూజ చేసేది
సాటర్డే టైమ్స్మ్ మా అమ్మళ్ళ సాటర్డేనే
మాకి ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అందుకు మేము సాటర్డేనే చేస్తాము ఇంకా నార్మల్ గా డైలీ ఊరికనే ఇంట్లో పూజ చేస్తారు కదా ఇంకా అట్లా చేసేస్తాం దేవునికి పటాలు మీద పూలు చేంజ్ చేసి
అవునులేే
నీవన్ని కడిగేసి దీపం పెట్టేస్తామా ఇంక ఇంటర్డే టైం అయితే ఇంకా మొత్తం పటాలు మొత్తం క్లీన్ చేసి దేవున్ రూమ్ అంతా క్లీన్ చేసి ఇంకా టెంకాయ కొట్టేస్తాం ఆ రోజు
ఆ మే మామూళ్ళ శుక్లవారం చేస్తా ఉండ్రి
ఆ
శుక్రవారం వదిలేసినారు మళ్ళీ శనివారం చేస్తా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఆ
మీది మీరైతే?
ఇక్కడోచ్చేసి సోమవారం ఎందుకంటే శివుడు మా ఇంటి దేవుడు ఇక్కడ అందుకు మేము సోమవారం సోమవారం చేసుకుంటాం
ఆహా నేనేం లేదు అప్పటి నించి శు శనివారమే
మీ అమ్మ వాళ్లు
మా అమ్మ వాళ్ళు ఫ్రైడేనో మండే చేస్తారు పూజ
రెండు సార్లా వీక్ లో
అంటే మండే ఆ అదే మండే యంటే దేవుని పటాలు తీయ్యరు ఇంకా కింద అంతా క్లీన్ చేసేస్తారు నీట్గా ఇంకా ఫ్రైడే అయితే బాగా పటాలన్నీ క్లీన్ చేస్ సి వాళ్ళక్ కల్షం ఉంది కల్షం మీద టెంకాయ్ ఉంటుంది కదా
ఉమ్ అంటే మీ అమ్మ వాళ్ళకి ఆ వెంకటేశ్వ సమ్మెన్న ఇండు
ఆహా కాదు వాళ్ళకి నర్సింహస్వామి
అవునా నరసింహస్వామి అయితే ఏ రోజు చేసుకునేది పూజ
వాళ్ళు శనివారం నించ్ అ ఇంతక్ శనివారం ఉ టాండ్రి ఎందుకో ఒకసారి అమ్మకు బాలేనప్పటి నుంచి ఆ సోంవారం శుక్రవారం చేసుకుంటాం ఇంకా అప్పటి నుంచి బాగుందని సొంవారం శు క్రవారమే చేసుకుంటారు
ఉమ్
శుక్రవారం అంతా బాగా ముందే కడిగేసుకుంటారా పొద్దున్నే లేసేసి ఇల్లంతా కడుక్కొని ఇంకా మరి స్నానం చేసి దేవుని పటాలన్నీ క్లీన్ చేసి ఇంకా కాలశమ్మ ఇవన్నీ ఉంటాయి గదా ఇంకా అవన్నీ క్లీన్ చేసి టెంకాయ్ ఇంకల్శం మీద టెంకాయ్ కొడతారు మళ్ళీ వేరే టె కాయ్ కల్షం మీంద పెడ్తారు
కల్షంకి తమలపాకులు యూజ్ చేస్తారా మామిడాకులా
మా అమ్మ వాళ్ళయితే మామిడాకులు యూజ్ చేస్తారు
ఉమ్
మేమైతే తమలపాకులు
ఉమ్
అంటే మాకైతే టెంకయ్ లేదు కల్షం మీంద ఊర్కనే కల్ష్ లోనే ఆకులు పెట్టేస్తాం అంతే
అవునులే ఇక్కడ కొంతమంది పెడతారు చూసినాన్ నేను చిన్నగా వెండి ది ఉంటుంది కల్షం చిన్నగోచింటుంది దాంట్లో ఆకులు మాత్రమే పెట్టి పెడ్తారు ఆ నీలిపో ఆ ఆ మా ఇంట్లోను ఉంది కానీ అది ఏం పెట్టము ఆ చిన్నగుండేది ఆ రాగిదే పెద్దదుంది అది పెడతాము పండగలు ఎప్పుడన్న వచ్చినప్పుడు వెండిది పెడ్తద్ పెడ్ తం చిన్నగుండే ఎత్తి పెట్టినమ్
ప్రోగ్రా ఫంక్షన్లట్లా అయితే వెండి కుంకుమ్ గిన్నెలు ఇవి వాడుకుంటామా ఇంకా నార్మల్గా అయితే రోజు పెట్టేవే పెట్టేస్తాం ఎక్కడికన్నా పోయి ఎవరినన్నా పిలిచాలి అనుకున్నప్పుడు ఇంక వెండి గిన్నెల్లో పోసుకుంటామా పసుపు కుంకుమ ఇంక దాన్లని తీసుకొని వెళ్లి వాళ్ళని ఇన్వైట్ చేసేది అట్ల చేస్తారు
నార్మల్ మూడు దీపాలు రెండు దీపాలు నార్మల్ పెడతాము ఇంకొకటి లక్ష్మీ కలుష ముఅని వస్తుంది లక్ష్మి ది దీపమునే అది పెడతాము
పెడతారా
ఉమ్ దేవున్ దగ్గరే
మా సైడ్ అందరూ రెండే పెట్టేస్తారు ఇంక తులసిమ్మ అని ఉంటది కదా
ఉ ఊ తొలి చెటుకి పెడు
ఆ అక్కడయితే ఒకటి పెడతారు పండుగ వచ్చినయి తులసమ్మ పండుగ వచ్చినప్పుడు అయితే బాగ ఇంక చీర కట్టి
ఆ రెడీ చేస్తాను నేనే ఇక్కడ చూసినాను తులసి పండుగాని
అ
చేస్తే వరలక్ష్మి వ్రతము నెక్స్ట్ డే ఏమో అనుకుంటా కదా
ఆ వరలక్ష్మి వ్రతం శుక్రవారం అట్ల వస్తే తులసమ్మ పండుగ శనివారం అనుకుంట ఇంతకు ముందు మొన్న అట్లనే అయిపోయింది
ఉమ్ సరే ఉందునా
అ సరే